హలో మేడం ఏం చేస్త
ఏం లేదండి చెప్పండి మేడం
తిన్నరా
తినలేదండి మీరు తిన్నారా మేడం
ఆ తిన్నాం మేడం
ఏం కరీ చేసిళు మేడం
కా మేడం మీరేం కర్రి చేసారు
మేమా మేడం
ఆ తిన్నారా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు?
పడుకున్నారండి నేను టమాటా చట్నీ వేసినా పడుకున్నారు మేడం.
పడుకున్నారా? మ్ ఇక్కడ మా విలేజ్ లో ఒకరు పండుగ చేసుకుంటే అక్కడికి వెళ్ళేసి వచ్చినాం మేడం.
ఏం పండగ మేడం ఏస్
ఎల్లమ్మ హేల్లమ్మ పండుగ ఎల్లమ పండుగ చేసారు మేడం
అవునా అంటే మీరెళ్ళారా అండి
హ ఆ
మ్ హు ఎల్లమ్మ పండుగంటె ఎట్ల చేస్తారు మేడం?
ఇగ ఎల్లమ్మ పండుగంటే తెల్యదు కానీ మేడం వాళ్ళు చేసుకుంటే జస్ట్ అలా డిన్నర్ కి పిలిస్తే వెళ్ళేసొచ్చాము.
అవునా ఏం చేసిర్రండి నాన్ వెజ్ జ వెజ్జ
నాన్ వెజ్ నాన్ వెజ్జె మేడం.
నాన్ వెజ్జా
మ్మ్ నాన్ వెజ్ కాబటికే డిన్నర్కి పిలుస్తారు.
అయితే కొందరు ఎల్లమ్మ తల్లులు ఇట్లా నాన్ వెజ్ తింటారు కొందరు వెజ్ తిన్
మ్మ్ తనిగ వీళ్ళు నాన్ వెజ్ అనేసి యాటని క యాటను కోసి డిన్నర్ ఇచ్చారు అందరికి.
అవునా
మ్మ్
చెప్పండి మేడం మిస్ ఫ్యామిలీ మొత్తం పోయిర్రా మీరు సరేనా
ఫ్యామిలీ మా సారు మేమెల్లాం మేడం.
మ్
పిల్లలు రాలే గాని మా సారు నేనె
ది ముందు ఈ ఎల్లమ్మ పండగలు బాగా సెలబ్రేట్ చేసుకుంటాండ్రు మేడం తర్వాత సెలబ్రేట్ చేయరా
తర్వాత సెలబ్రేట్ చెయ్యరు మేడం. ఉప్పలమ్మ అయినా, ఊగాది, ఏంటి ఎల్లమ్మలయినా ఉగాది బిఫోరే చేస్తారు ఇగ. ఊగాది నెక్స్ట్ వి నెక్స్ట్ థర్స్ డేనే ఉంది కాబట్టికి ఇగ అందరు ఇదే లాస్ట్ డే కాబట్టికి, విలేజ్ లో చాలా మంది చేసుకుంటున్నారు మేడం పండుగలు.
అయితే, మొన్న నేను కూడ చేసిన మేడం ఎల్లమ్మకు ఒక్కపొద్దున్నా.
మ్మ్ హు అంటే ఆ ఎల్లమ్మలల్లో కూడా డే అంటె టైప్ ఆఫ్ ఎల్లమ్మలు ఉంటారంట కదా మేడం
ఆ అది సామ్ మా సామ్కెళ్ళామండి. బాపనెల్లమ్మ మాది పోయిన ట్యూస్డే ఉన్నా నేన్ కూడా ఒక్కపొద్దు దేవుడుకి.
ఏమేం చేశారు మేడం ఒక్కపొద్దుండి?
ఇంగ మార్నింగ్ లేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, అక్క బట్టలు ఉతుకొని
హ
స్నాానం చేసిి దేవునీకి నైవేద్యం ఉండి అంటే స్వీట్ అంటే మా బాబ
అంటే దేవుడు అంటే దేవునికి రూపం అనేది ఉంటుంది ఉంటదా ఎట్లా ఏం చేస్త
నేను చెప్తా వినండి అయితే దేవునికి మనం నైవేద్యం బెల్లం స్వీటన్నం చేసుకున్నాం ఆ స్వీట్ అ కొంచెం పాలు పసు కొంచెం పసుపు బెల్లం ఇట్లే నైవేద్యం చేసి పెట్టుకోవాలి స్నానం చేసి మళ్ళీ గుడాలు గుడాలు కూడా మళ్ళా కారం ఎద్దు పచ్చిమిర్చి ఇదిమిది చప్పం గ గుడలు ఆ గుూడలు కూడా మ్స్ కలవాలే ఫైవ్ ఐటెమ్స్ ఏదైనా కందులు పెసర్ళు బుబ్బర్లు
ఆ ఫైవ్ టైప్స్ ఆఫ్
అవి మనం నానబెట్టుకొని అంటే స్నానం చేసినాం కా మనం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు
ఓకే
పెట్టుకని అవి రెండు బస్వీట్ అన్న ఎలరుంట ఇంక మళ్ళీ చెప్ప ఉప్పు బట్ ఉప్పు వేయకుండా కుడుంగలు చేసుకోవాలి కుడుములు ఇవన్నీ నైవేద్యాలు పక్కకు పెట్టుకున్నాక ఇమనా ఎలమ్ మ దగ్ దగ్గరికి పచ్చి తెల్ల జాకడ ముక్క
ఆ
చాకడ ముక్క పోూకా కజూర పుడక ఇవ్వాళ రండి పోవాల దేవునికి మనం బట్టలల అంటే ఫస్ట్ టైం పెట్టుకుంటానం కాబట్టి తర్వాత ఎల్లమ్మ తల్లి
ఆ వైట్ క్లాత్ లో పెట్టి
ఆ వైట్ క్లాత్లో పెట్టాలి మనం, వైట్ క్లాత్ మీద ఈ కో పోక ఖర్జూర పుడక ఇవన్నీ పెట్టి ఆ మంచిగా అవన్నీ రెడీ చేసుకొని పక్క పెట్టుకున్నాక ఇక దేవునికి కొంచెం పసుపు పసుపు వేసి కోడలకే మన ఇంటి గోడలకే పసుపు రౌండ్ ఇట్లా పూసి దానికి బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు రెండు గడప బొట్టు బెట్టి
ఆ ఈ చేసిన నైవేద్యాలు మొత్తం సమర్ప
ఆ సమార్పించాలి మళ్ళీ ఆ దేవుడి ఇట్లా మామిడి తోరణాలు ఇట్లా కట్టద్దు ఇల్లు మొత్తం మనం మంచిగా ఉ వేపాకులతోని అలంకరించుకోవాలి వేపాకుల
మామిడితో మామిడి మావిడాకులు పే
మామిడి ఆక్లు పెట్టద్దు వేపాకులో పేట్టుకోవాలి
ఓకే ఓకే
మాల అలంకరించుకొని మొత్తము ఉ ఇంటికి మొత్తం గు ఎన్ని గుమ్మాలు ఉన్నాయి అన్ని గుమ్మాలకు మనం వేపాకులు కట్టు కో ఆ దేవుడికి కూడా వేపాకుల కొన్ని మల్లె పూలు ఉంటే కలిపి కట్టి మంచిగా పూగా మన అక్కడ పూదిచ్చినాం చూడండి అంటే ఏం చేసినాం అంటే అటోక్కట్టి ఇటోక్క హోల్ పెట్టి ఒక మూల కొ కట్టను అట్లనే కాదు ఎవరైనా ఇట్లే పెడతారట అట్లనే వేసి మంచిగా ఆ దేవునికి అట్లా పెట్టి అక్కడ మంచి అవి చేసినంక పువ్వులు పెట్టినంక ఇవన్నీ ఆ మనం చేసినయన్ని సమర్పించి ఆ మంగళ మనం దీపం పెట్ ట్టి దీపం పెట్టినంక ఇంక అక్కడ పెట్టి ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ పెట్టుకొ ని ఇవన్నీ వేసి ఇప్పటి వరకు కూడా మనం మా ర్నింగ్ ఒక్క పొద్దు వాటర్ కూడా తాగొద్దు
ఆ
సమర్పించినంక కొబ్బరికాయ కొట్టుకున్నాక మళ్ళా కుడుకల కూడా పసుపు గౌరమ్మ పెట్టుకోవాల మనం
కుడుకలా అంటే కొట్టిన కొబ్బరికాయలా కొట్టిన కొబ్బరికాయలా కుడుక ఆ వైట్ క్లాత్ పైన పెట్టిన కుడ
బా వైట్ క్లాత్ పైన వేటినపు డుకల ఫస్ గౌరమ్మను పెట్టుకుొని కొన్ని అక్షంతల బియ్యం ఆ పసుపు గౌరమ్మ ను చేసుకోని
ఉమ్
ఇగ మనం అన్ని అక్కడ పెట్టుకొని ఇక దీపం పెట్టినాక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్ప వించి ఒక ఫైవ్ ట్ంటీ మినిట్స్ తర్వాత రెండు గంటల వరకు ఆ దేవునికి కొంచెం బెల్లం శాక కళ్ళు ఆరబోసి మనం కొంచెం ఓ రెండు గంటల వరకు అవి కొంచెం బెళ్ళంచా కదా అవి ఒక
ఒక్క పొద్ ఇడవాలా
దూవాలే విడిచినంక ఈ వెజ్ ఇ ఉన్నాయి చూడండి గుూడాలు నైవేద్యం అట్లా ఒక ఐదారుగురికి పెట్టుకోవాలే
ఆహా ఇంటి బయట వాళ్ళకి కీ
ఇట్ట వాళ్ళలకు ఇట్లా ఇయ్వాలన్నమాట నైవేద్యం పంచాలి ఆల్ మనం ఇడ్లుగ్ వాంచి ఆ రోజు మొత్తం నీసు వండుకోవద్దు ఇంట్లే చి కాలదేవు డుకి
అంటే నీస్ ఉండదన్నట్టు ఇ ఎల్ మనికి అయితే ఈ ఎలమదేవుని
పనలమ్మా
బాపని ఎల్లమ్మ బాపని ఎల్లమ్మకు అట్లా నీస్ ఉండదు మరి ఈ వీళ్ళద ఏ ఎలమ అమ్మో మేడం
అంటే మీరు పోయి అంటే ఇక ఆటలు ఎళ్ళమ్మ ఉంటది ఆ వట్టి చేపలు ఎల్లమ్ ఉంటది అందులో రకాలు ఉంటాయి ఎవరికేళ్ళ ంతన ఉంటే అది పెట్టుకుంటారన్నమాట వాళ్ళే కట్టనా లయన మానవా అయితే మా కూడా లేదు కాని అస అసలు మేము గౌడ్స్ అండి
ఆ గౌడ్స్బ్ వెట్కోరా
క ఆడబిడ్డ ముఖ్యంగా ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి మా గౌడ్స్ ఆడ ఆడబిడ్డ అంట
ఆహా
కందర్ కుండాలగాని మా ఇప్పుడు మా అత్తమ్మ ఉంది మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ పెట్టుకోలేదంట మాత్తమ్మ బెటకు వ ఇంకా మేం కూడా అట్నే పెట్టుకోకుంట ఉంటే మాకు ఇంట్లో కొంచెం చికాకులు అనిపి చ్చీ బాధలు చేద్దామని
ఉమ్
ఇచ్చింది మొత్తానికి ఐతే ఆ దేవుడికి
అ
మనం ఎన్నో దేవుళ్ళకి పూజలు చేస్తాం మంచి రోజు చూసుకొని మీరు కూడా పెట్టండి. మనం కూడా చేసుకున్నా మీ విదేశ అలవాటు ఉందా మేడంమ్
ఆ ఉంది మేడం అంటే మా అత్తమ్మ ఎప్పుడైనా మా అత్తమ్మే ఉంటది మేడం ఎల్లమ్మకు ఒక పొద్దు అది అనేసి
ఆ ఇప్పుడు మీ అత్తమ్మ తర్వాత
ఇగ మా అత్తమ్మ తర్వాతకి ఇక మేము ఉండాలి ఇగ నెక్స్ట్
మ్మ్
ఈసారి మంచిగానే ఉంది. ఈ సారి ఉండమని చాలా మంది అన్నారు గాని ఇక అంటే ఈసారి కూడా తీసుకొచ్చుకున్నాం అంటే మా అత్తమన్నిటికించెం మేము వేరే సపరేట్ ఇల్లు కట్టుకున్నాం మేడం ఇ మేము తీసుకొచ్చుకో ఉన్నాం గాని తీసుకొచ్చుకునే సారి ఉన్నా ఇంకా ఈసారి కూడా అంటే చేసినా గాని మరీ అవన్నీ మాకు తెలియదు మా అత్తమ్మా ఏం చెప్తే అదే చేసినాం
ఆ అంటే అత్తయ్య ఉన్న అన్ని రోజులు కోడళ్ళకి ఇయర్లే ఇప్పుడు మా మామయ్య చనిపోయిండు మా మామయ్య చనిపోయయి వన్ ఇయర్ అవుతుంది మేడం మా అత్తమ్మాయి ఫస్ట్ టైమ్ ఉండో దన్ నన్ను ఉండమని అట్లా
ఆ హా ఇగ మా అత్తమ్మ ఎప్పుడైనా మా మా అత్తమ్మె ఉంటది కానీ అయినా ఈసారి చేయమని ఇగ చేసిన మా అత్తమ్మ చెప్పిన ప్రాసెస్ మొత్తం నేను చేసినా మేడం కాపోతే మీ దానికి మా దానికి కొం డిఫరెన్స్ ఉంది మాది కూడా బాపనట్టే ఎల్లెమ్మే అంట
అవును మీరు ఎట్లా చేస్తరు మేడం
ఇగ మేము అంటే మేము కూడా సేమ్ గుడాలు అదేంటి కారం గింట్ల కలపకుండా చప్పటి గుడాలు పెట్టడము నైవేద్యం పెట్టడం అవి చేస్తాం గాని గా ఒక ఏ అంటే కుడుకలో గౌరమ్మని మాత్రం పెట్టలే మేడం అన్నీ మళ్ళ సేమ్ వై ఇంటి క్లాత్, ఎండి కుడకా, పోకా, ఖార్జురా
మ్మ్ మ్మ్
దీపం పెట్టినం అన్ని పెట్టినం కానీ ఒక ఏంటి గౌరమ్మ మాత్రమే పెట్లే మేడం హ్మ్
వంతన తీరు అట్లా అంటే మాకు కూడా లేదు గాని ఇగ ఫస్ట్ టైం చూసినా ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కా అండి మనం ఏం చేసిన ఏ పూజ ఇట్లా యెయాలని వచ్చినా చూసిన నేను కూడా ఇట్లా నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున ఎట్లా చెయ్యాలి ఫస్ట్ టైమ్ ఉంటానాం గా అంటే ఇట్లా గౌరమ్మ పెట్టుకోవాలిని చెప్తేనే నేను పసుపు గౌరమ్మ పెట్టుకున్నా. పసుపు గౌరమ్మ కూడా మళ్ళ తెల్లారి మంచిరో తెల్లారి తలస్నానం చేసి అవన్నీ తీసి ఆ గౌరమ్మను కొంచెం మనం రోజు స్నానం చేసేటప్పుడు ముఖనికి పూసుకోవాలండి. తొక్కులలో ఇట్ల ఎయొద్దు ఈ కుడుక ఉంది చూసిర్రా రోజ్ కొంచెం తినొచ్చు పిల్లలకి ఇయొచ్చు ఆ కోక, ఖార్జురా అవి కూడా తినాలి మనం అట్ల
జూరా మసా అది చేసిర్రు గాని మేడం కుడుక అట్నే ఉంది ఇంకా అంటే ఎల్లమ్మ దగ్గర సాటర్డే రోజుగా అంటే మాకు సాటర్డే సాటర్డే మేము పూ ఏంటిది పూజ చేసుకుంటాం మేడం ఇంట్లో ఆ చేసిన్ రో రైలమ్మ దగ్గర కూడా ఉ వస్లు ముట్టిస్తాండ్రు, మస్
అవ్ న
హు
చేయండి మేడం ముత్తానికైతే చేత్తే ఏదైనా మంచిది. దేవుడికి ఐ ఎన్నో దేవుళ్ళుకు ఉంటాం కదా మనం.
అంతేగదా.
ఓకే మేడం.
అ ఓకే మేడం.
అ